హలో అన్నా
ఆ చిట్టి
ఏం చేస్తున్నావు్ హలో అన్నా ఏం చేస్తున్నావు్ ఉ తిన్నావా
బ తిన్న చిట్టి నువ్వు తిన్నావా
ఏ ఆ తిన్నా ఏం కార్రి
టమాటా
టమాట నా మాదిగూడ టమాట ఎగ్
టమాటా ఎగ్గ ఆ ఎం చేస్తారు అంత బాగేనా
ఆ అంతా బాగాే అన్న ఏ ఎటువైనా ఎ వర్క్ కి
వంద రోజులు పన్లేకీ చిట్టి
అందులో రుపన నడుస్తుందా
ఆ నడుస్తూ తుంది అది పెద్ద ప్రాసెస్ పెట్టిళు
అవునా
ఆ
అ ఏ టైం వర్ కి
మార్నింగ్ సెవెన్కి వెళ్ళాలి
ఆ
మళ్ళీ ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది
అమ్ ఓ ఎండలో అంత సేపు చేస్తురా
ఫోర్ అవర్స్
ఎట్లా రిజిస్ట్ ఫోర్ అవర్స్ అయితే మీకు ఎంత వస్తది మనీ
మనీ త్రీ త్రీ థౌజెండ్ వస్ త్రీ హండ్రెడ్డ్ వస్త సర్ డైలీ
డైలీ త్రీ హండ్రెడ్ అంటే ఎన్ని వీక్స్ ఉంటంది అహ
ఎక్స్ట్ పెడతారు
సమ్మర్ ఓన్లీ సమ్మరేనా ఎట్లా ఉన్నట్టు
ఓన్లీ సమ్మరే సమ్మర్ అయిపోయిన సమ్మర్ లో అయితే ఖాళీగా ఉంటారు కదా కొంచెం ఫ్రీ ఉంటారు కదా ఎక్కువ మార్నింగ్ వెళ్ళి ఫస్ట్ కేవైసీ చేయించుకోవాలి ఫోటో పెట్టి పర్సన్ కంపల్సరీ ఆ పర్సన్ అయి పర్సన్ ఉన్నంక పర్సన్ ఫోన్ ఖచ్చితంగా ఫోటో స్కాన్ చేయాలి
ఎవరు చేస్తారు దానికి ఉమ్ లీ మేటి ఇట్లా యాప్ ఉంటందా ఊ ఊ
పి పర్సన్ ఒక వాప్ ఓపెన్ చేసి వాప్ లో ఫోటో ఫోటో స్కాన్ చేయాల వాళ్ళ మస్టర్ నెంబర్ కరుంటాయి
ఓకే
అలా మస్టర్ నెంబర్ ఎంటర్ ఏస్తే వాళ్ళ గ్రూప్ లో ఉన్ టరు కద ఆ గ్రూప్ వరికి వస్తుది అలా గ్రూప్ మొత్తం వస్ ట దాంట్లో వన్ బై వన్ ఫోటో స్కాన్ చేసి వన్ బై వను ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ ఐ సి స్ స్కాన్ చేయాలి వాళ్ళ ఐ స్కాన్ చేసి తర్వాత అందరూ ఐ
హ్మ్ మరి వీళ్ళు వర్క్ చేస్తున్నార లేద ఎట్లా తెలుస్తుంది ఫీల్డ్ అసిస్టెంట్ని వచ్చి
ఫీల్డ్ అసిస్టెంట్ కచ్ థింగ్ ఉంటారు కదా వాళు వాళ్ళ వ కక్క డైన
ఆహా
ఆ పర్సన్ ఖచ్చితంగ ఉంటడు ప్లస్ మెయిడ్ కూడ చూసుకుంటడు
వర్క్ ఎంత చే ఎక్కడ నుంచి ఎంత చేయ్యాల ఎమన్న
ఎంత ఎన్ని ఫీట్ చేయాలే ఇంత ఎంత లెంత్ అని ఉంటది అన్నమాట ఒక ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ పెడ్తారు ఒక ఇద్దరీ టూ పర్సన్ కలిపి ఒక టూ ఫోర్ టూ మీటర్స్ అట్ల ఇస్తా ఉంటారు
ఆహా గ్రూప్స్ ఉంటాయా ఎవరు వాళ్ళు చేసుకోవాల ఆహా ఎంత మంది ఉంటారు ఒక్క గ్రూప్ ల
ఒక టెన్ మెంబర్స్ ఉంటరు
టెన్ మెంబర్స్ దాంట్లో ఒక క్యాండేట్ వాన్ని చూస్
ఒక క్యాండేట్ ఇంత ఫోటో చూస్తాడు మళ్ళీ తర్వాతకి మనం ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే ఆ ఖచ్చింగా వర్క్ చేయాల్సిందే ఇంత ఫీట్స్ ఇంత వెడల్పు అని ఉంటది అదిగ ఖచ్చితంగా చేయాలి వాళ్ళు చేసినంక మళ్ళీ ఫోర్ అవర్స్ అయిపోయినంక మనకు ఒక టైమింగ్ ఇస్ తరు
ఆ
మళ్ళీ ఆ టైంకెళ్ళి మళ్ళీ ఫోటో మళ్ళీ ఆ గ్రూప్ మొత్తం ఉంటది కదా
ఆ
ఆ గ్రూప్ మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ చేయాల మళ్ళీ ఫోటో దిగాల సేమ్ అట్లానే దిగాలి మళ్ళీ లాస్ట్ కి మళ్ళీ వెళ్ళేముంద
మరి అన్న ఎండలు బాగా కొడతాన్నాయి ఏమన్న రెస్ట్ తీసుకుంటారా క టిన్యూ చేస్తారా వర్ క్కు
కే మోర్నింగ్ పెట్టిలుగా వర్కు
అంటే టువెల్వ్ వరకు అంటే ఎ టువెల్వ్ వరకు కూడా బాగా కొడతాంది కదా ఎండ
అదే తప్పదు ఇంకా ఫోర్ అవర్స్ కొంచెం ఇంకా ఎంత ఎర్లీ పోతే మనకి అంత మంచి
అంతే రా ఒకవేళ వన్ అవర్ ఆ వన్ అవర్ ముందు అయి వన్ అవర్ మళ్ళీ ముందు రావచ్చా
ఆ అంతే ముందు సిక్స్ కయ్యిందనుకో
ఆ ఊహూ
టెన్కే వస్తారు సిక్స్ కెళ్తే
అవునవును మ్మ్
కేలెల్లనుకో
ఉమ్మ్ ఉ హుమ్ మంచిగా ఉంది మరి ఇక్కడ అక్కడ వాటర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా
వాటర్ అంటే తెచ్చుకుంట్రారు కొందరేమో కొందరు ఆడ్నే దగ్గరలో ఉంటాయిగా
అదే అదే ఆ ఇప్పుడు మ్మ్ ఎట్లా ఆ చె చెరువుల దగ్గర పెడతారా ఈ పనిని ఎట్లా ఎటు సైడ్ పెడతారు
ఇప్పుడు అడవిలు ఉంటాయి కదా అడవిలు ఉంటాయి కదా
మ్మ్ ఓ అంటే మనకు ఈ ఊర్లకు దూరంగున్న ప్రాంతాలల్లో పెడతారా ఈ పని
అడివిలో పెడతారు దాని వల్ల ఇస్తారు వందలుది ఇస్తారు కదా దాంట్లో వాట రాగి చెట్లకి ఎక్కువ బెనిఫిట్లా అట్లా ఎక్కువ నీళ్ళ తడిగి ఉడి మంచిగా పెరుగుతయి అడివలు అని
ఆహా ఇప్పుడు ఇంట్లో ఎంత మందికి ఉంటంద అన్న పనియడానికి
పర్సన్ ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉంటే ఖచ్చితంగా పని పెట్టుకోవచ్చు
అంటే ఒకవేళ ఎక్కువ మెంబెర్స్ ఫోర్ మెంబెర్స్ కంటే ఎక్కువన్నారుర అనుకో ఇంట్ల అందరికి అవైలబుల్ ఉంటుందా పని
అందరికి సెట్ అవుతది యిటీన్ ఇయర్స్ అబౌవ్ అయితే ప్రతక్ క్ల్వోచ్ పనికి లేబర్స్ కార్డ్ వస్తుంది ఇప్పుడు మన కార్డు ఉంటది కదా మన ఉంటది ఖచ్చితంగా ఉంటది పల్సన్ లో ఇంట్ల ఆ మస్టర్ అని ఉంటది అది ఒకటి ఉంటది దాంట్లో ఏంటర్ చేసుకోవాల్సిందేయ్ కేవైసీ చేపించుకోవాల్సిందేయ్
హ్మ్ అది ఓన్లీ కూలీలకే నా లేకపోతి ఇప్పుడుగు ఎంప్లాయిస్ అంటగా అన్నా
ఎంప్లాయిస్ కి ఉండదు ఓన్లీ కూలీస్
హ్మ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఉండదా
ఎంప్లాయిస్ కి బెటర్ అవి
ఒకవేళ ప్రైవేట్ తీస్కోదా ఆహ అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని
జాబుల్ చేస్ చాల అంటే వాళ్ళకి పర్సన్ తీసుకోదు కదా
ఆహ అంటే అదే అదే డేటా ఆధార్ తోటి లింక్ అయి ఉంటాయి కాబట్టి యాక్సెప్ట్ చెయ్యదేమో ఆ ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ ల చేస్తే ఉంటంది కదా
ఆ ప్రైవేట్ ప్రై ప్రైవేట్ ఉంటది ఇది గవర్నమెంట్ సంబంధించింది కదా సెంట్ గవర్మెంట్ కి సంబంధించినది కదా
అదే అదే హుమ్ ఇప్పుడు సెంట్రల్ నుంచే వస్తాయి కదా అన్న మనీ దీనికి
సెంట్రలు ఫైవ్ పర్సెంట్ వస్తది స్టేటు వన్ పర్సెంట్ ఇస్ ఇస్తది
ఆ ఓకే ఓకే మంచినే ఉన్నది ఆహా
కుండే స్టేట్ నుంచేల్లి సగం వచ్చే సెంట్ ఇంచల్ వచ్చాయి
హుమ్ హు ఓకే ఓకే ఇది ఉపాధి ఉపాధి హామీ పథకం కింద కదా
దానివల్ల ఇ హు కొంచెం తగ్గిచిల్ అనమాట కొన్ని కొన్ని ఇట్లా ఫోటో స్కాన్ లేకపోతే బ్బందైతాంది
అంటే కరెక్ట్ వ్యక్తి ఈ పర్సన్ వచ్చిండా లేదా అని
కోసం
ఆహా
ఏమైతుందంటే అట్లా స్ అట్లా స్ స్కామ్ జరుగుతాంది ఎట్లా అంటే మనది ఏముంటది ఇప్పుడు తెల్వదు పర్సన్ ఫలానా ఆదరిస్తలు వేస్తున్నారు
అదే అదే వ్యక్తి వచ్చినా రాకున్నా గానే ఏస్ వాళ్ళకు బెనిఫిట్ చేస్ సున్నరు
అవును దాని వల్ల ఏ ట్టు పోతుందో తెలవట్లేదు అది వర్క్ చేసాలో లేదో తెలవదు కదా
అదే అదే మంచిగనే ఉన్నాయి ఈ వర్క్ చేసినోళ్ళకి మాత్రం ఖచ్చితం గా న్యాయం జరుగుద్ది దీని వల్ల
ఖచ్చితంగానే చేస్తేనే వర్కు మని పడతాయి ప్రతి రోజు అట్లనే పోవాలి అదే టైమ్ ఉంటది ఫోర్
ఓన్లీ సమ్మ్ ఎందుకు పెట్టరన మాముూలుడేస్ ఎందుకు పెట్టరన్ నా
మామూలు ఏస్తంటే వర్క్స్ ఉం కదా పల్లెటూరొ ఎట్లాంటాయి వీళ్ళకి ఈ వర్కులనేవి ఉండవు కదా ఈ ఈ ఈ స్కీమ్ ఈ టైమ్ లో పెట్టాల్సిిన ఉంటది ప్రతిసారి ఉంటది కాకపోతే అందరూ రాలేరు కదా ఆ పనికి
ఆ ఓకే
ఒక టైం అనేది కాదు రోజులో కొంచెం టైం సెట్ చేసుకొని ఈ ఈ టైంలో అయితే ఫ్రీ ఉంటుందని అట్లా పెడతారు అన్నమాట సమ్మర్ అయితేనే ఇలా ఇప్పుడు సమ్మర్ అని జనవరిలో స్టార్ట్ చేస్తారు ఖచ్చి తంగా ఈ ఫోర్ ఫోర్ మంత్స్ మళ్ళీ వర్షాలు మనం పడే టైమ్ దాంగా కంటిన్యూ చేస్తూనే ఉం ట్రూక్
వర్షాలు బడే దాక చేస్తార
ఇంట్లో ఇంట్లో ఫోర్ పర్సెంట్ ఉన్నారునుకో మన ద దగ్గర ఫోర్ పర్సెంట్ కరెక్ట్ ఇయర్ లో హండ్రెడ్ డేస్ వర్క్ చేయాలి
అంటే ఒక్కరికి హండ్రెడ్ డేస్ డేస్ అట్లా ఉండదా
అట్లా ఉండదు ఒక్కరే ఫ్యామిలీ మొత్తం కలిపి అన్ని అన్ని రోజులు చేయ్యాలి హండ్రెడ్ డేస్ చెయ్యాలి
అందరు నలుగురు ఎల్లాలి ఒక్కరు ఇద్దరు వెళ్ళిండ్రు అనుకో ఇద్దరు హండ్రెడ్ డేస్ చేసుకోవచ్చా
చేసుకోవచ్చు కాపోతే వర్క్ అన్ని టైమ్ లో పెట్టరు కదా పెట్టినప్పుడు అందరు వెళ్ళాలి చేసుకో కోవాలి జాబ్ కార్డ్ అని ఉంటది మనకి మనకి జాబ్ కార్డ్ అని ఎప్పుడు అప్పుడు చేసిండ్రు మనకు మన ఉంటాయి కచ్చి కచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి ఆ దాని వల్ల ఖచ్చితంగా దాంట్లో పేరు కూడా ఎంటర్ చేసి ఉంటాయి మనవి
ఆహా అన్ని డీటెల్స్ ఉంటాయి కావచ్చు
డీటెల్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి ఏజ్ తో సహా ఉంటాయి
ఇప్పుడు గర్ల్స్కి కూడా ఉంటారు కదా అన్నయి ఇప్పుడు మలాంటి టి వాళ కాకపోతే మేము ఆ
కూడా పోవచ్చు
కా మరి మ్యారేడ్, ఒకవేళ మ్యారేజ్ కాకముందుక అక్కడ చేసర అనుకో మ్యారేజ్ అయినాక మళ్ళీ దానికి ఏమనా
ఇక్కడ రిజెక్ట్ అయిపోతే మళ్ళీ మీ దగ్గర పెట్టుకోవచ్చు.
మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవాలా దానికి
మీ ఆటోమేటిక్ ఇంటినే మారుతుంది కదా
ఆ అవును
ఇంటినే మారినప్పుడు, ఆ జాబ్ కార్డ్ లో మీ నేమ్ మీ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు.
ఇక్కడ మళ్ళ సపరేట్ గా అప్లై చేసుకోవాలా, దానికి ఎట్లా గ్రామ పంచాయతీ దగ్గర పోయి
మన ఉ ఉంటారు కద ఫీల్డ్ అసిట్టెంట్ ఉంటారు కదా ఫీల్డ్ అస్ దగ్గరట్టి దరఖాస్తు పెట్టుకోవాలి.
ఆహా అది వచ్చినప్పుడే పెట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదేమో.
ఉండదు ఉండదు. వాళ్ళు వస్తారు ఫీల్డ్ అసిస్టెంట్ చెప్తారు. పలానా పర్సన్ పెట్టుకోరు మీరు అం బట్ మనం వెళ్ళి ఒకసారి పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాళ్ళు చూస్తారు. ఆ ఏజ్ ఎంతుంది, ఏందని చూసాక ఇళ్లకి ఎలజిబుల్ కాదా అని చూసి అప్పుడు దాని గురించి మనకు యా ఇట్ ఇస్ సార్ తర పలానా రోజు పలానా వర్క్ చేస్తాను అం ఎయ్ మన ఫ్యామిలీ ఉంటంది కదా, మన ఫ్యామిలీ తోటి మనం కూడా వెళ్లచ్చు
అదే అదే ఈ కాలీగా ఉండకుండా
అదే కాలి ఉండకుంటా ఇది మాక్సిమం అయితే ఎమంటారు లైక్ ఉంటారు కదా. పొలాలు ఉన్నోళ్లు ఉంటారు కదా లేన్నోళ్లు ఉంటారు కదా. వాళ్ళకి మంచిగా ఉంటంది వ్యవసాయం లేనోళ్ళు ఉంటారు కదా. ఊ అలాంటి వాళ్ళకి యూజ్ అయితాది. వాళ్ళకి ఏదో ఒక వర్క్ పెడుతనే ఉంటరు ఫ్యామిలీ లో ఉన్న హండ్రడ్ డేస్ ఉంటాది కదా. అవి పూర్తి అవడానికి. పోతానే ఉంట్రు. ఉమ్ ఫీల్ అస్తే మనం ఏమన్నా. కావాలనుకున్నా మనకి ఫీల్ వస్తుంటారు కదా.
ఆహా
మనం చూసుకోవాలి మనకి ఈ రోజు ఈ వీక్ పెట్టమంటే పెడతారు వాళ్ళే వర్క్.
అంతేనా ఉమ్ సరే అన్నా మరి ఓకే.
ఆహ్ ఓకే చెల్లి. టే. ఇంతా అయ్